అ
హలో
హలో బావున్నారాండి
ఆ బాగున్నండి మీరు బాగున్నారా
అయ్యో నేనేంటండి అద్భుతం
హాల్డేస్ వచ్చినాయి కదండి పిల్లలు ఎటు తీసుకెళ్ళమని అడగట్లేదా
అబ్బో అసలు ఈ హాలిడేస్ ఎందుకు వచ్చినాయ్ రా బాబు అనిపిస్తది అ వస్తవానికి అట్లా కాదు కాని అండి ఈ సమ్మర్ సమ్మర్ కదాండి హాలిడేస్ కదా ఆ పిల్లలు వాళ్ళకు ఉంటదండి ట్లా అది చూడాలి ఇది చూడాలి అని సో వాళ్ళు అడక్క ముందే నేనే ఒక ట్రిప్ ప్లాన్ చేస్ సాను
మీరెంత గ్రే గ్రేట్ ఫాదర్ అండి కానీ కానండి ఇప్పుడున్న ఎండలకస్ సలు మనం బయటికి వెళ్ళాలంటే చాలా ఎండలు ఉన్నాయండి
అవునండి నిజమా అందుకే నేను ఈ సమ్మర్ ప్లాన్ కూడా నేను కూలుగుండే వెదర్ సైడ్ అటు జమ్మూ కాశ్మీర్ కానీ కున్మనల్ కానీ ఆ మన అదంటరు కదా ఆ చాదరగాం చాదరధాం అట్లా ఆ ట్రిప్పులకి తీసుకెళ్దామని ప్లాన్ చేస్తున్నానండి
ఆల్రెడీ ప్లాన్ అయిపోయిందనమాట, ఓకే పిల్లలు కూడా చాలా వేడుందిలేండి అలాంటి ప్లేసులకెళ్ళడమే చాలా మంచిది
ఆ ఆ కొంచెం ఆ స్నోతో ఆడుకుంటారని అటు ఆ కూలింగ్ హిమాచల్ ప్రదేశ్ కానీ ఆ ఎవరెస్ట్ ఉంటాయి కదండి ఎవరెస్ట్ అటు తీసుకెళ్ళి ఆ కాంచనజంగా అవి అట్లా చల్లటి వాతావరణంలో తీస్ కెల్లియా స్నోవరంలో ఒకలాంటి వాతావరణం అందిద్దామని ఈసారి ఆ
అదేలేండి అదేలేండి పిల్లలకి ఇన్ని హాలిడేస్ ఎప్పుడు రావు పిల్లలు ఒకే చోటుంటే వాళ్ళ మైండ్ కూడా డవల్ పవదండి ఒక నాలుగు చోట్లకెళ్తే అంటే అక్కడ ఉన్న సిచ్యువేషన్ కూడా వాళ్ళకి అర్థం అయిద్ది ఇట్లా అర్ధం అవుతది అనమాట ఒక చోట ఉంటే వాళ్ళకు కూడా బోరే ఇన్ని హాలిడేస్ ఎప్పుడు రావు కదండి డైలీ స్కూల్ కేల్లీస్ కాలేజీస్ ళ్ళి స్ట్రెస్ తో ఉంటారు పిల్లలు ఎగ్జామ్స్ అని క్లాసెస్ అని చాలా ఇ చాలా స్ట్రెస్ తో ఉంటారు ఈ ఈ టై లోనే మనం పిల్లలకి కొంచెం మై మైండ్ అనే రిలాక్సేషన్ ఉంచాలండి
నిజమండి మీరు చెప్పింది అస్ అసలు హండ్రెడ్ పర్సెంట్ కరెక్టే అండి నిజంగా అందరు ఇట్లా ఆలోచిస్తే అసలు పిల్లలు మెంటల్ స్ట్రెస్ అనేది తగ్గిపోతదండి
ఇప్పుడు చూడండి ఇప్పుడు చూడండి. మనం చూస్ చూస్తున్నాం న్యూస్లలో పిల్లలు చాలా మంది. సూసైడ్ చేసుకోవడం అట్లా చూ చేస్తున్న చేస్తున్నారు కదా. కాలేజెస్ లో గాని అంటే ఇదే చదివాలి స్ట్రెస్ తోటి చాలా మంది. ఇటా పిల్లలు చన్ పోవడం అట పం చూపిస్తున్నారు. కదా మనాక్ న్యూస్ ల్లలో
ఆ అవును స్ట్రెస్ తీసుకోకుండా. ఆ ఇట్లా టూర్ అరేంజ్ చేయడం. నీట్ గా మోటివేట్ చేయడం ఇట్లా మీలా పేరెంట్స్ అంతా మీలాగా ఆలోచిస్తే. పిల్లలు కూడా అసలు బర్డైన్గా తీసుకోరండి.
అవునండి ఇప్పుడు పిల్లలకి మనమే కదండి పిల్లలి వాళ్ళ వాళ్ళ హెల్ హెల్త్ మనమే చూసుకోవాలి. మరి ట్రిప్పులు వాళ్ళ స్ట్రెస్ మైండ్ కూడా. ఇగా అట్లనే అండి ట్రిప్పుల్లే, ట్రిప్పులు ఒకటి ఇంకోటి సమ్మర్ క్యాంపులు ఒకటి పెడితే. చాలా బాగుంటదండి పిల్లలకి.
అవునండి అసలు అందరుూ పేరెంట్స్ మీ అం త ఓపిగా అట్లా. ఆ ఇట్లే నీట్గా ఆలోచిస్తే అసలు పిల్లలు నిజంగా మీరు అన్నట్టు. మంచి అసలు అక్కడే మంచి ర్యాంకర్లు అయిపోతారంండి. ఇట్లా
ఆ అంటే ఇప్పుడు సమ్మర్ క్యామ్లు వేదిక మ్యాక్స్ అని ఏమనా ఇన్నారండి.
ఆ విన్నామండి.
ఆ వే వేదిక్ మ్యాథ్స్ గానీ, స్విమ్మింగ్ గానీ కరాట్ అంటే గానీ ఇప్పుడు యోగా గానీ, అట్లా పిల్లలకి ఏదోన్న ఒక్కటి నేర్పిస్తే. ఇప్పుడు యోగా, కరాటి నేర్చుకున్నా అనుకోండి. ఫిజికల్ గా స్ట్రాంగ్ ఉంటారు వాళ్ళు మెంటల్ గా స్ట్రాంగ్ ఉంటారు.
నిజం అండి నిజం
మా పిల్లల్ని కరాటి క్లాసెస్ పంపిద్దామని చూస్తున్నానండి.
ఆహా ఆ ఇంకోటండి ఇప్పుడు మేమంటే టూర్కి వెళ్తున్నాం. కానీ మీరు కూడా ఏదో మొన్న ఈ మధ్య అన్నారంండి. నెక్స్ట్ వీక్ లో ఒక టూర్ ఉందని
అవునండి వెళ్ళాలి ప్లాన్ చేస్తున్నాం. ఈ ఎండకే చూస్తున్నామండి పిల్లలకి మీరు మీరు అంటే కూల్ ప్లేసెస్ అంటున్నారు కానీ మేము ఇక్కడ దగ్గర దగ్గర ప్లేసెస్ ఈ బాపట్ల బీచ్, చీరాల బీచ్ కి అట్లా వెళ్దాం అనుకుంటున్నామండి.
ఆహా నేను ఇంకోటి సజెస్ట్ చేస్ అండి తిరుపతి వెళ్ళండండి చల్లటి వాతావరణం. అసలు పైన చాలా బాగుంట్ ట్టది
అదేండి చూస్తున్నాము. ట్రైన్ కె వెళ్ళాలా కార్ తీసుకోవాలా అని ఆలోచిస్తున్నాము. బడ్జెట్ ఒక థర్టీ కే అనుకుంటున్నామండి.
అయ్యో అద్భుతంగా వెళ్ళి రావచ్చండి. ఏ క్లాస్ ల్ల సూపర్గా ఉహ్మ్
రే మాట్లాడుతున్నాము. ప్రెజెంట్ ప్లాన్
ఆహా
ఇంకా చూస్తున్నాము పిల్లలు కూడా కొంచెం హ్యాపీగా ఉంటారంండి. మెయిన్ పిల్లల కోసం ఇదంతా
అవునండి ఇది మీరు ఇటు సైడ్ వెళ్లారాండి. తమిళనాడ్ రామేశ్వరం.
ఆ ఎల్లమండి ఎల్లము
అలా
ఇప్పుడు బాగుంటదండి ఇప్పుడు అరుణాచల్ం సైడ్ టెంపుల్ టెంపుల్స్ కూడా ఉన్నాయి కదండి టెంపుల్స్ కూడా వెళ్ళాము చాలా బాగుంటందండి వేథెర్ కు ప్ర ప్రశాంతం ఉంటది మెయిన్
అవునండి అదే చాలా మంది అరుణాచ చలం గిరి ప్రదక్షిణ చేసుకొని అక్కడ మెడిటేషన్ ఆన్ అంటా చేస్తా ఉంటారంట
అవునండి అవును విన్నాను నేను కూడా ఇప్పుడు మా పిల్లలు ఎక్కువ వాటర్ ఫాల్స్ బీచ్లు టెంపుల్స్ ఇవే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారండి
ఆహా ఓ
ఇంకొటండి ఇంకోటి ఏంటండి సార్ మనం బయటకి వెళ్ళేటప్పుడు ట్రిప్కి వెళ్ళేటప్పుడు మనం ఓన్ ఫుడ్ చేసుకుని వెళ్ళాలిండి ఇంట్లో ఇప్పుడు ఆ లెమన్ వాటర్ గాని సబ్జా సీడ్ ఐడియా ఉందా అండి
చెరుకు జ్యూసులు వేస్తారు
ఆ అవునండి అవునవును అవునండి అవును ఓవర్ నైట్ నానబెట్టి నెక్స్ట్ రోజు పిల్లకి అంటే మన పూల్కించసు కూడాడం మెయింటైన్యాలండి తీసుకెళ్ళటప్పుడు కూడా కూల్ వాటర్ క్యాన్స్ తీసుకెళ్ళడము ఇప్పుడు మజ్జిగ మజ్జిగ కూడా చేసు ని తీసుకెళ్లడం అట్ చేయాల అండి
అసలు ఫుడ్ కంటే ఎక్కువ ఈ లిక్విడ్స్ ఎక్కువ తీసుకోవాలండి సమ్మర్కి
అవునండి అవును అసలు పిల్లలు ఏంటండి మన పెద్దోళ్ళకే అసలు ఏం ఫుడ్ తినబుది కావట్లేదు
అమ్మో ఎండలు అట్లున్నాయండి అసలు
అసలు ఏంటండి ఇ క్లాత్ ఉతికేస్తే వన్ అవర్ లో ఆరిపోతున్నాయి బట్టలు దండం మీద వేసిన బట్టలు వన్ అవర్ లో ఆరీ
హా హా హాహా అవునండి అవును అవును మ్మ్
ఇక్కడ ఇల్లందు సైడ్ కూడా కాటి ఇల్లందు సైడ్ కూడా ఆ వెళ్దాం అనుకుంటున్నాం అండి ఇంకా ఎల్లలేదు ఎల్లాలి
మ్మ్
ఇలాంటి సైడ్ కూడా ఒక వాటర్ ఫాల్ ఉందంట అండి అక్కడకి కూడా వెళ్దామని ప్లాన్ వేస్తున్నాము
ఓ మేమ్ వెళ్ళామండి మేము వెళ్ళాము ఉహ అసలు ఫ్రెండ్స్ ఫ్రెండ్స వెళ్ళామండి అసలు చాలా బాగా ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేసామండి
ఫ్రెండ్స్ తో కూడా వెల్లాలేండి లేండి ఊరికే ఫ్యామిలీ తోటే కాకుండా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ తో కూడా వెళ్తే కొంచెం ఎంజాయ్గ ఉంటది
అవునండి అఅ అబో ఒక్కొక్కసారి ఫ్యామిలీ టూర్స్ కూడా బోర్ అనిపిస్తా ఉంటందండి
అవునవును అహ అండ్ ఫ్రెండ్స్ తో వెళ్తే ఒక అనందం ఫ్యామిలీతో వెళ్తే కొన్ని మన టెంపుల్స్ క అనుకోండి ఫ్యామిలీ తోటే వెళ్లాలి ఇప్పుడు వాటర్ ఫాల్స్ బీచ్ అంటే మన ఫ్యామిలీతో వెళ్ళడం అట్లా ఫ్రెండ్స్ తో వెళ్ళడము అట్లా లొకేషన్ నీ బట్టి మనం చేంజ్ చేసుకోవాలి మైండ్ అనేది
పాండిచేర్ ఎల్లాం ఫ్రెండ్స్ తో అసలు ఫుల్ అంటే ఫుల్ చిల్ ఏవండీ అసలు ఒక టూ డేస్ అ
ఇప్పుడే కదా మనం వెళ్ళేది మా అ మాసి ఇక్కడ హైదరాబాద్ లో ఉంటదండి తను రమ్మంటుంది చాలా ప్లేసెస్ ఉన్నాయి కదా హైడ్రాబాద్ లో చూడ్డానికి రమ్మని అంటుంది వెళ్దాం అనుకుంటున్నాం ఇంకొక సిస్ ఇకర్ రావాలండి ఆవిడ వచ్చాక ప్లాన్ చేసుకుందాం అని చూస్తున్నాం
ఆహా నేను హైదరాబాద్ చాలా సార్లు వెళ్ళానండి నిజంగా స్నో వరల్డ్ కానీ చార్మినార్ కానీ గోల్కొండ కానీ ఆ లక్నో ఆ బ్రిడ్జిలు ఈఓ ఇది ఒక బ్రిడ్జ్ కట్టి కట్టారండీ ఆ బ్రిడ్జ్ కూడా
మా పిల్లలు ఎన్ని సార్లు చూసినా జూ పార్క్ కొత్తదనం వేయంండి మళ్ళీ వెళ్ద మళ్ళీ వెళ్దాం అంటారు
అనే హృ జూపార్క్ అండి అవునండి అసలు నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా అండి నేను మా పిల్లల్ని తీసుకొని వెళ్ళినప్పుడు నా చిన్నప్పటి ఆ ఆ నేను తిరిగిన జూ పార్క్ నాకు మళ్ళా పిల్లలతో కలిసి తిరుగుత అంటే ఆ ఫీల్ అట్లా అనిపి వచ్చిందండి నిజంగా తీసుకెళ్ళాలండి అంత సార్
లాస్ట్ ఇయరే వెళ్ళామండి లాస్ట్ ఇయరే వెళ్ళాము మళ్ళీ అడుగుతున్నారు పిల్లల్ జూ పార్క్ అనీ తీసుకెళ్ళాలి పిల్లలు అంటే వాళ్ళకి ఆ ఇష్టమైన ప్లేస్ కె కదండి వాళ్ళకి హ్యాపీగా ఉండమే కదా మనకు కావాల్సి
నిజమే ఇది రామోజీ ఫిలిమ్ సిటీ
రామోజీ ఫిల్మ్ సిటీ ఒకటి వండర్లా ఒకటికి తీసుకెళ్లాలండి పిల్లల్ని అన్నీ బాహుబలి సెట్స్ కూడా అక్కడే ఉంటాయంటే కదండి రామోజి
ఆ అసలు చాలా సినిమాలు తీసారంండి చాలా పెద్దది ఆ నెంబర్ ఆ మొత్తం సెటప్ ఉంటదండి అసలు ఈసారి మీ కు ఆ ఈ నెక్స్ట్ వీక్ లో అది ఉంటున్నారు కదండి ఒకసారి కుదిరితే రామోజీ ఫిలిం సిటీ వెళ్ళిరండి అండి
వెళ్ళాలండి వెళ్ళండి వెళ్ళాలి ఇప్పుడు చార్మినార్ దగ్గర బిర్లా మందిర్ కూడా చాలా బాగుంటుంది అంట కదండి నైట్ టైమ్ లో బిల్లా మందిర్ దగ్గర నుంచి చూస్తే నెక్ట్ బాగుంటాది అంట
బా బా బా అసలు ఆ వ్యూ వర్ణించలేమండి మీరు ఏమన్నా అనుకోండి కానీ నిజంగా వర్లించలేము అది అంతా అద్భుతం అంతా ఒక ప్రపంచం అది
అసలు మా అక్క మా సిస్టర్ చెప్తుందండి అక్కడే ఉంటది అనమాట తను చెప్తుంది చాలా ప్లేసెస్ ఉన్నాయి ఇప్పుడు ఎన్టీఆర్ స్టాచ్యూ గానీ లుమినీ పార్క్ గాని ఇవన్నీ చాలా ఉన్నాయి అని చెప్తుంది రంీ అందరం కంపల్సరీ గా వెళ్దాం మక్కా మసీది కూడా చార్మినార్ పక్కనే ఉంటదంటే కదండి
ఆ అవునండి అయితే ఆహా మీ సిబ్లింగ్స్ తో వెళ్తున్నారు ఒకసారి వెళ్తే నాకు కూడా చెప్పండి అండి నేను కూడా వస్తాను
ఒక సిస్టర్ రావాలన్నమాట ఆవిడ రాగానే ఇంకా ప్రోగ్రామ్ సెట్ చేసుకోవాలని చూస్తున్నాము
ఆఓహో ఓకే
చెప్స్తానండి సరే అండి ఇంకా మీరెక్కడికి వెళ్ళాలినుకుంటున్నారు
నేను మెదక్ చేర్చి ఒకటి వెళ్ళాలి అని అనుకుంటున్నా
అబ్బా ఎంత బాగుంటదండి మెదక్ చేర్చి మా అక్క వాళ్ళ పాప అది కూడా అంటే తలనీీళ్ళు కూడా అక్కడ తీసామండి
ఓహో అవునండి.
అక్కడే చేసాం అన్నమాట
ఆహా అహా ఆహా ఇది మ క్కమసీద్ చూసారా అండి ఆహా ఓకే ఓకే బాగుంటదంటా అండి.
ఆ మక్కా మసీదు చార్మినార్ పక్కపక్కన ఉంటాయా. టండి.
ఆహా చార్మినార్ కూడా నైట్ వ్యూలు అసలు చాలా బాగుంటది అంట అండి.
అవునవునండి అంటే పైకిెక్కి చూస్త వస్తే చాలా బాగుంటది అంట అండి మేము వెళ్ళి అంటే టూ ఇయర్స్ అవుతుంది వెళ్ళి. ఇప్పుడు అంతా కొత్త కొత్తగా మార్చసారంటండి. చాలా బాగుందంట.
ఆహా అదే అండి మీరు అన్నట్టు రీమోల్డింగ్ చేసి సారు
అవునవును ఇప్పుడు ప్రతి పెయింటింగ్స్ అ అన్ని మా స్ట్రక్చర్ అంతా మార్చేసారంట అండి కానీ మనం అనుకుంటం కాని పిల్లల్ని ట్రిప్పులకి తీసుకెళ్లే బదులు మనం పల్లెటూరుకి వెళ్ళి చూపిస్తే చాలా బాగుంటది కానీ వాళ్ళకి నచ్చదు కదండి.
ఆహా లేదండి అసలు పల్లెటూరు వాతావరణం కూడా ఆ సరే అండి సరే సరే అండి ఓకే అండి. బాయ్ అండి ఆ
హలో